ఇన్పిస్తున్ హలో
లొ
హలొ
హలొ
వినిపిస్తుందా అండి?
అ వినిపిస్తుందండి. హలొ
ఉమ్ హలొ హలో
హలో
ఇప్పుడ్ వినిపిస్తుందా అండి?
అ వినిపిస్తుందండి.
బవున్నారా అండి?
అ బావున్నాను మీరు?
హ్మ్ బావున్నానండి తిన్నారా?
అ తిన్నండి తిన్నరా?
హ్మ్ తిన్ననండి ఏంటండి స్పెషల్?
మాద్ చికెన్ అండి మీది?
మాది వెజ్ బిర్యానీ అండి.
మిరే చెసరా అండి?
నెనే చేసానండి. మ్యరేజ్ కుక్ అంతే మీరే వండారా చికెన్?
లేదండి మామ్మి చేసింద్.
మి మమ్మి చెసారా? రీసెంట్ టైమ్ లో ఏమ ఏమన్న సినిమాకి సినిమా వెళ్లి చూసారా?
మూవీస్ ఎం జూడ్లే మీరు చూసారా?
మ్ హ్మ్ అదే అండి వచ్చింది వచ్చి
అట్లా ఎలా ఉందండి?
హ్మ్ బావుంది చూడొచ్చు. ఒక్కసారి అలా చూడొచ్చు.
థియేటర్ లో చూసార అండి?
హా థియేటర్లోనే చూసానండి.
టికెట్ కాస్ట్ ఎంతుందండి?
అంటే
మళ్లండి
సూ్ సెవెన్ హండ్రెడ్ పడిందండి
అవున
ఉమ్ వొస్తారు కదా ఆ మాత్రలు మింగ
అని
అవును పవన్ ప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విదగండి ఆ మాత్రం కాస్ట్ ఉంటది
ఇంకా అండి
ఏముందండి ఇంట్లో పనులని చేయనీకుంటే ఇప్పుడే అయిపోయాయి ఇంక ఇంగ డైలీ రొటీను
ఆ అయిపోయాయి అండి కాళీ
హ్మ్ ఫేవరెట్ కలర్ ఏంటండీ
బ్లాక్ అండి మీకు
ఉమ్
మీకు
ఎంత ఎంత్ మాకా అండి
అడగచ
బేబీ పింక్ అండి
అవునా
ఏంటండి
ఆ అండి
ఏంటండీ ఇప్పుడు చేపుండ్రి బేబీ పింక్ అండి నా ఫేవరట్ కలర్
అవునా మీరు మిషన్ గుడతార అండి
ఏ మిషన్ అండి
బట్టలు బట్టలు మిషిన్
లేదండి నాక్ రాదు తార
లేదండి
ఉహ్మ్ ఎందుకు మళ్ళీ నీకా ఆ డౌట్ వొచ్చింది
ఆ అండి
మీక్ ఎందుకండి ఆ డౌట్ వచ్చింది అంటే మిషన్ కుడతారా అన్ అని అడిగారు కదా ఎందుకు ఆ డౌట్ వచ్చిందా అని
అంటే గాల్స్ ఎక్కువ మిషిన్ కుడతార అ అన్ అని మీకోచా
లేద్ లేద్ అండి రా మీఇంట్లో ఎవరైనా కుడతారా
ఆ కుడుతారండి మా అక్కయ్
మీ అక్కయ్య గారు గుడతారా
ఆ
ఇంకా మేం ఈ మధ్య కాలంలో ఏటైనా బైటక్ ఎల్లారా అండి
ఈ మధ్య కాలంలో హ్మ్ ఏళ్తాలే గాన్ ఏదండి ఎటన్ ఎట్ మీరేలారా
హా ఆ ఆ అంటే చూడ్డానికి అంటే హాహ్ విజిటింగ్ ప్లేసెస్ కి అయితే వెళ్ళలేదు. నార్మల్ గా ఆటు ఇటు తిరుగుతున్నానండి. మా మమ్మీ వాళ్ళ ఇంటింటి నుంచి మా అత్తయ్య వాళ్ళింటికి మా అత్తగారింటి నుంచి మేము ఉంటున్న దగ్గరికి మేము ఉంటున్న దగ్గర నుంచి మా అమ్మమ్మోళింటికి అట్ల అన్ తిరుగుతూ ఉన్నాను.
అవునా
హ్మ్ చూడ్డానికైతే చ్ ఉంటాయి గదా. హుము ప్లేసెస్ అట్లాంటి వాటికైతె ఇప్పడి వర్కు వెళ్ళలే.
మీరు వండర్లా వెళ్ళారండి?
మ్ వండర్లా వెళ్లలేదండి. విహార వెళ్ళాను నేను. మీరు వెళ్లారా వండర్ల?
లేదండి
సేమ్ వండర్ల లాగనే ఉన్ అంటే వండర్లా లాగానే ఉంటది గనీ ఇది సెలవ్ ఇగ అహ్ మరి అన్ని వండర్ లా లో ఉన్ననీ గేమ్స్ ఉండవ్ ఇందులో.
అవును
మ్ అట్ల మీరు దేనికన్న వెళ్లారా వాటర్ గేమ్స్ ఉన్నాయి గదా
వాటర్ గెమ్స్, వాటర్ ఫల్స్ కెళ్ళాము.
వాటర్ ఫాల్స్ కెళ్ళర? వాటర్ గేమ్స్ కెళ్లలేదా.
మ్ వాటర్ ఫాల్స్ కెళ్ళం
ముహు
ఇంకా అండి
చెప్పాలండి ఉమ్ మీకు ఈ సిల్వర్ చైన్స్, సిల్వర్ బ్రేస్లెట్స్ అట్లాంటియ్ ఏమన్నా చ్ అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ బాగ పర్చేస్ చేస్తా ఉంటారా మీరు?
అర్థంగాలే
వెండికిి సంబంధించినవి ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది గదా. బాయ్స్ కి చయిన్స్ బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, రింగ్స్ అనేసెసి
ఆహ
అక్క అన్ అంటే మీరు ఎమన్నా వా కొంటారా?
లేదన్ష్ నాక్ ఇంట్రెస్ట్ పెద్దగ పట్టుకొని
అంటే ఈ మధ్య ఆన్లైన్ లో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిల క్ కుడా అమ్ముతున్నారు గదా. అందుకనేసేసి అంటన్నారు ఉహు అ మ్ ఉంటాను.
ఎన్ టి
మీరు అంటె లాస్ట్గా వాచ్ చేసిన మూవీ ఏంటండి?
లాస్ట్ టైమ్ వాకింగ్ మీటింగ్ అంత ఐడియా లేద్ పవన్ కళ్యాణ్ మూవీ చుసానండి
ఏమయింది అండి పవన్ కళ్యాణ్ కి?
అర్థమయింది.
సినిమా మూవీ ఉంటదండి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ మూవీ త ఇంత ఐడియా లేదు నీక్ భీమ్లనాయక అనుకుంటా
హ్మ్ లాస్ట్ టైమ్ ఎందండి అది ఎప్పుడ జమాన్లో రిలీస్ అయింది కదా
లేదండి భీమ్లనాయకా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా బహుశ
మూవీస్ చూస్తా లే వన్ ఇయర్ బ్యాక్ చూసా అంటున్నరంతే
ఆ అవునండి అదే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చూస్
అండి
అంటే ప్చ్ టైం పాస్ కీ మూవీస్ అట్ల వాచ్చేయరా మీరేం పెద్దగా
ఫోన్లో చూస్తా అండి అంటే థియేటర్లో చూసిన మూవీ లాస్ట్ అదే
థియేటర్స్ లో చూసిన మూవీ అదా
ఆ
హ్మ్ ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి